హలో
వినిపిస్తుందా అండి
అ వినిపిస్తందండీ మీకు
వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే ఒకటి ఆర్డర్ వచ్చింది చూస్తున్నా చీర బాగుందియ లేదా అని డ్యామేజ్ వస్తే మళ్ళీ రిటర్న్ పెడదామని చూస్తున్నా అనమాట
అవున చూడండి. ఏ కలర్ కొనుక్కున్నారు. ఎందుకు కొనుక్కున్నారు.
లావెండర్ అండి లావెండర్ అంటే నాకు చాలా ఇష్టం. అండి ఇప్పుడు. ఫ్యాషన్ అయిపోయింది క లావెండర్ లావెండర్ అని. అయితే మ కాలేజ్ లొ ఒక పట్ అది ఉందనమాట దాని కోసం బట్టలు గోన్నాం. కాని బ్లౌజ్ గుట్ కుట్టియాలండి. ఎక్కడ గుట్టిస్. స్తే బాగుంటందో మీరు చెప్పండి. అక్కడికి ఎళ్ళి మరీ కొనుకో కుట్టించుకుంటాం అనమాట.
బ్లౌజులు కుట్టియడం అంటే ఎక్కడ.
ఉహ్మ్ అవునండి.
మీకేజ్ ఉండాలి ఇకు అడనండి.. చేర్లు అని అవి అందుకే నాకు తెలిదు వాటి గురించి.
మీ ఇంట్లో వాళ్ళ అక్కయ్యలు, అమ్మలు ఇంకెవరైనా పెద్దమ్మలు ఉంటారు కదండి. వాళ్ళని అడగండి ఇట్లా ఒక మా ఫ్రె మా దో మా చుట్టాల్ ఆమెకి ఒక ఆమెకి ఇట్లా బట్టలు గుట్టించుకోవాలి అట్లా ఇట్లా అని అడగండి చెప్తారు వాళ్లే.
అహ్ సరే అండి అడుగుతాను. ఈ సరి పక్కా అడుగుతాను అలానే అడిగి మీకు చెప్తాను ఎక్కడ కుట్టిచుకోవాలో అనేసి.
నేను ఇంకొక జీన్స్ కూడా కొనుక్కున్నా అండి సూపర్ ఉందండి. ఒక షార్ట్ టాపు జీన్స్.
అవునండీ నాక్ చూపిస్తారా.
అహ్ చూపిస్తామండి. ఈ సరి నేను అటు పోయినప్పుడు ఎసుకుంటా మీరు కూడా రండి చార్మినార్ పోయేది ఉంది. చార్మినార్ మైరా ఉంది.
అహ్ ఒకే అండి ఒస్తాను అప్పుడు తప్పకుండా.
అవునండి మీకు గోల్కొండ తెలుసా అండి గుల్కొండ పైకి ఎక్కుతారు.
అహ్ తెల్సు అండి తెలుసు కాని ఎప్పుడు పోలేదు.
గోల్కొండలో జాతర జరుగుతదండి. ఒక నెల రోజులు నెల రోజులు బోనాలు బట్టుకొని వెళ్తారనమాట పైన అమ్మవారి కోసము. చాలా బాగుంటదండి అక్కడ. శ్రావణ మాసము ఆ ఆషాఢ మాసం ఏం మాసం నాకు కూడా తెలవదు. ఆషాఢం లో పోతారని. తెల్సు హైదరాబాద్ లో అందరూ దేవుళ్ళ దగ్గరకి ఇలా ఎళ్తారు అని విన్నానండి.
అవునానండి అవును నేను విన్నాను బాగుండేగాని ఎప్పుడు గోల్కొండ ఫోర్ట్ కైతే పోలేదు.
అవునా మీకు ఒకసారి పోవా మీరు యా ఇంకా రెడ్ యాదగిరి గుట్ట దగ్గర కూడా ఒక ఫోర్ట్ ఉంటదండి సూపర్ ఉంటదండి. భోవన్ గిరి ఫోర్ట్ అనో సమ్ థింగ్ ఎదో ఉంటది.
అవునా నేను కూడా వెళ్ళలే అక్కడికి కూడా
అహ్ మీరు ఎప్పుడైనా మెదక్ చర్చ్ యేళ్ళిరా అండి మెదక్ లో చర్చ్ ఉంటది చాలా ఫేమస్ అంట తెలంగాణలోనే చాలా పెద్దది.
అదే అదే వెళ్ళలేదు విన్నాను మన ఎదో చర్చ నెంబర్ టూ అనేషి.
అవునా మెదక్ చర్చ్ లో చాలా ఫేమస్ అని అంటారు. ఇప్పుడు కాని ఎళ్ళాలండి అక్కడ సెలబ్రేషన్స్ క్రిస్మస్ అప్పుడు సూపర్ జరుగుతాయిండి. రోజు ఫుడ్ బేడతారు వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇంకా క్యాండిల్స్ తోటి ఏమేం పూజలు చేస్ స్తారండి నాకు కూడా తెల్వద్ పూజ ఎట్లా జెతరో వాళ్ళు.
అవునండి అంటారు కాని తెలిదు నాక్ కూడ ఎప్పుడైనా వెళ్ళాలి. వేల్
కెళ్ళిన మన మాట అక్కడిక్
అవున అండి.
నేను మా స్నేహితులందరం కలిసి వెళ్ళినం ఒకసారి
అవునా అండి బాగుంటుందా.
చాలా బాగుంటదండి. ప్రశాంతంగా అసలు మనం గుడికి పోతే ఎంత ప్రశాంతంగా ఉంటదో చర్చికి పోతే కూడా అంతే ప్రశాంతంగా ఉంటదనమాట.
మీకు జుట్టు ఎలా పెరగాలో తెలుసా చిట్కాలు.
ఆ నాకు తెలిసిన వరక అయితే చెప్తా అది ఎంత వరకు కరెక్టో నాకు కూడా ఇప్పుడు మెంతులు నీళ్ళలు రోజు నెత్తికి పెట్టుకొని తల స్నానం చెయ్యడి వారంలా రెండు సార్లు తలస్నానం చేయాలన్నమాట
అ
మెంతుల నీళ్ళు లేకపోతే తే మీకు ఆ మీకు ఒక చిట్కా చెప్తా అండి ఆ చిట్కా చెయ్య అండీ మీ మందారా అకల్ టెలుసా మందార ఆకులు మందార పువులు ఆ మనము ఇప్పుడు పారాషూట్ నూనె వాడినా అనుకో ఆ పారాషూట్ నూనె ఒక కళాయిలో పోసుకొని ఆ మందార ఆకు మందార పూలు ఇంకా మనకి దగ మనకి అది అది ఉంటది అలోవేరా జెల్ అని ఒకటి అలోవేరా చెట్టు ఉంటది తెల్సు మీకు
ఆ కలమందా తెలుసండి
ముక్కలు కట్ చేసి నూనెలో వేయించాలి కరియాపాకు కూడా వేసుకుంటే కరియాపాకు వేసుకోవచ్చండి ఇవన్నీ ఆ ఇంకా ఈ ఆపా కుడా వేసుకుంటే మంచిదేనంట అండి ఇవన్నీ వేసి ఉడకబెట్టి ఆ పిప్ప మొత్తం లాస్ట్ కి జల్లడ పట్టడమే అండి ఆ నూనె పెట్టుకుంటే చాలా మంచిదంట
ఇంటి దగారా ఇ సారి
మా అమ్మ అట్లాదే చేసి నాకు పంపిస్తంది స్తుద అండి ఎప్పుడైనా నేను హాస్టల్లో లో ఉన్నాను అనుకోండి ఆ మామ్మ గారు మళ్ళీ మేము కొబ్బరి నుడి కూడా కొనుక్కోమండి పారాషూట్ ఇంట్లో కొబ్బరి తట ఎండబట్టి కట్ చేసి ముక్కాలని మిక్సీ పట్టిపిస్తాం అన్నటు అంటే మిషన్లలో మిల్లులలా
అవునండి అవునండి న్యాచురల్ పద్ధతి
ఆ మేము అసలు ఇంట్లో నూనె వాడాలన్నా కూడా ఇప్పుడు ఒకవేళ కొబ్బరిచ్చి నూనె పల్లీల నూనె కొనుక్కొచ్చుకుంటాం గాని కొనుక్కోమండి వంద రూపాయలు పెట్టి రెండు వందలు పెట్టి నూనె ప్యాకెట్లు అవి మంచిది కాదు అని అంటారు
అవునండి అది మంచి పద్ధతి మీరు చేసేది మేము అలానే చేయాలి మా నాన్నగారికి చెప్పాలి మా అమ్మగారికి చెప్పాలి
మళ్ళా కందులు కూడా ఉంటాయి కదండి కందిపప్పు కూడా మేము కందిపప్పు కిలోలు రెండు కిలోలు లెక్క కొనం అనమాట మా తాత తెస్తాడు కందులు మేము అవి రోల్ తోటి దంచుతాం అనమాట రెండు ముక్కలు లెక్క ఒక్కొక్క దాన్ని
ఆ ఓకే తెలుస అండి ఇసరెళ్ళ అంటారు దాన్ని
ఆ ఈసరాడం ఆ అదే అండి ఈసరాడం అంటారు దాన్నే మేము అట్లా చేసాను మన
ఆ మేము జుట్టు కోసం ఒక నాచురల్ పద్ధతి తెలుసుుకున్నామ అండి మేము కొబ్బరి నూనెలో పెట్టి వాడతాం దాన్ని కూడా
ఏం ఏం వాడతారంండి
ఇ బ్రింగ్ రాజ్ తెలుసు కదండి
ఏం ఆయిలు
అది ఒక చెట్టు అండి బ్రింగ్ రాజ్ అని ఒక చెట్టు ఉంటది అది హెడ్కి మంచి వచ్చదినమాట తలకి తలనొప్పికి పోతుంది జుండ్ర పోతుంది జుట్టు లాంగ్ అవుతుంది బ్లాక్ అవుతుంది అనమాట అదివును హైబిష్ ఆ మందర ఆకులు ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు మెంతులు కొన్ని కరివేపాకు కొంచెం వేసి బాగా ఇవన్నీ నూనె తొటి కొబ్బరి నూనె తొటిటు వేసి బాగా మసాల పెట్టి మసలు పెట్టిక వడగట్టుకోవాలి వడగట్టుకొని మనం చల్లారాక వాడుకోవచ్చు అండి బాగుంటుంది ఒక డబ్బాలో పోసుకొని వాడితే మంచి జుట్టు లాంగ్ పెరుగుతుది బ్లాక్ అయితది చుండడు కూడా ఉండదు
అవునండి మీకు ఎక్స్ ఎక్స ఎక్ససైజ్ లో ఏమన తెలుస అండి లైక్ యోగా చేయడం
ఆ తెలుసండి తెలుసండి
మ మా ఇంట్లో మా నాన్న చేస్తారు గాని నాకు ఎలా చేయాలో తెలివదండి. ఒకసారి ఏమైనా ఆసనలు పేర్లు చెప్పండి నేను గూగుల్లో చూసి మరి నేర్చుకుంటా.
అంటే మాకుప్పుడు చిన్నప్పుడు కొంచెం ఏజ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ కొంచం కనుచి ఒక ప్రాబ్లమ్ ఉంటుండే పిసి ఓసి పిసి ఓడి అని చెప్పి వాటి కోసం అవి హు అవి తగ్గనికి ఇక యోగా చేయడం ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేసినాం ఆ బటర్ఫ్లై హసనం మల హసనం ఇలాంటి కొన్ని హసనాలు చేయాలి అలాగే
హసనం నాకు తెలుసు అండి సూర్యోదయం ముందు ఎప్పుడో చేశారు
అవి సూర్య నమస్క కరాలు చేయొచ్చు మంచి రిజల్ట్స్ ఉండే హుమ్ ఆయో ఎక్సర్సైజ్ చేస్తే లేట్ గా రిజల్ట్స్ వస్తాయి కానీ మంచిది మంచి వస్త
అవునండి మా నాన్న కూడా ఇప్పుడు ఏ ఒక రోజ అండి అయితే కొత్తిమీర జ్యూస్ ఇంకా మీకు మా తెలుసా అండి మునుగాకు కూడా ప జ్యూస్ చేసుకొని తాగుతారు
ఆ మునుగా పొడి కూడా చేసుకొని జుట్టు తింటే జుట్టు పెరుగుతుంది అంటారు
అయితే మునుగాకు జ్యూస్ ఇట్లా చేస్తారంటే తేనె పోసుకొని తాగుత త మనమాట అయితే మనకి ఇక అప్పుడు చేదు అనిపయదు ఏమనిపియదండి మాట నిమ్మకాయ కూడా చల్లు నిమ్మకాయ వండుకొని తేనె కలుపుకొని తాగితే అసలు అమృతం లాగుంటేదండి మునుగాక జూసు
అవునా నేను ఎప్పుడు తాగలేదండి. చూడాలి ఈసారి తాగడాని కోసం
తాగండి సరే నేను మా నాన్న చెప్పిండ అనమాట మరి నాన్న తాగిన ప్రతి గ్లాసులలో జ్యూస్ నేను కొంచెం తాగుతానండి టేస్ట్ కోసంమయినా ఎలా ఉంటది. మా నాన్న ఎట్లా తాగుతాడు ఇవన్నీ అని నేను చూసా అన్నమాట టేస్ట్
అవునా మీ నాన్నగారు ఏం ఆసనాలు ఇస్తారండి మార్నింగ్
సూర్యాసనాలు నాకు పేరు తెలివదండి అందుకే నేను అడుగుతున్నా కదండి మీకు
ఆ అవునండి
మ మా నాన్న రోజు యోగా చేస్తాండి. టీవీలో పాటలు పెట్టుకొని మరి డ్యాన్స్ లాగా వేయడము. ఇంకా అంటే కొంచెం బెల్లి ఫ్యాట్ తగ్గడం కోసము. బాడీ వెయిట్ తగ్గడం కోసం అలా వాడతారండి.
అవునండి మంచి పద్ధతి మీ నాన్న నాన్నగారికి తెలిసింది. మీరు చేస్తారాండి యోగా
ఆ నాకు అసలు బధకం అండి నేను లేసిందే పదిన్నర పదకొండింటికా అండి ఇంట్లో
కానీ చెయ్యాలి కదండి
అవునండి ఇ కానీ ఆత ఒక్కొక్కసారి చేత్తండి నా గుబులండి అండి ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదుండి ఒక్కొక్కసారి కోపంగా యూపి నాకైతే నైట్ ఫుల్ కోపం ఒచ్చిందండి అసలు మా ఇంట్లో ఫుల్ గొడవ అయిందండి
ఎందుకండి
అన్నం దినమని మా అమ్మ అంటుంది నేనేమో అన్నం తిననని నేను ఏమన్నా తీసుకురండి నాన్న అని అంటే మా నాన్న ఇప్పుడు వద్దులే నా ఇట్ ఎందుకు రేపు తెస్తాల అని అన్నాడు నేనేమో నాకు అదే గావాలి నానా అని అన్నా
అవునా ఎందుకు తింటే ఏమైందండి మీ పాప మీ అమ్మ వాళ్ళని ఎందు కష్ట పెట్టారండి
అంటే నేను మంచూరియా తినాల అనిపిచిందండి కానీ మా నాన్ననేమో రెద్దస్తలే నాన్న ఇప్పటికైతే అన్నం దినేశెయ్ ఈ కూర బాగుంటది అని అన్నాట్లే గాని నేనే తినలేదండి
జంక్ ఫుడ్ తినొద్దండి జంక్ ఫుడ్ తింటే చాలా అనారోగ్యాలు ఒస్తాయి
కానీ ఎప్పుడో ఒక్కోసారి కదండి రోజు ఏమి నే అ అడగను మ నానని ఎ ఇప్పుడు నెలలకొక్కసారి గుడ అడగను
మరి ఈ రోజు తినొచ్చు కదండి నిన్న అన్నం తింటే గొడవ కాకపోయేది కదండి
ఇంక నేనే అల్గి మేడపైకి ఎళ్ళి పడుకున్ననండి మా పాప మా అమ్మ నాన్న ఎంత బాధ పడ్డారో తర్వాత రియలైజ్ అయ్యి నేనే పోయి మళ్ళ పొద్దున్న లేచి తినేశ్ న అన్నం మిగిలిన అన్నం నేనే తిన్నా అండి
హవునా అండి మంచి మంచి నిర్ణయం తీసుకున్నారు
ఆ నాకు ఊ ఈ మధ్య అండి తలకాయ నొప్పి లేస్తుందండి ఊకె తలకాయి నొత్తాంది దానికి ఏమైనా సొల్యూషన్ యెప్పండి మీకేమన్నా తెలిసే
నాకు అంతగా ఏం తెలియదు కాకపోతే జండుం బామ్ బాగా ఈ సైడ్స్కి రుద్దుకొని అలాగే ఆ దూది ఉంటంది కదా దూది కొంచెం జండు మామ్ పూసుకొని చెవులల్లో పెట్టుకుంటే తగ్గుతుందిని మా ఫ్రెండ్ చెప్పేది అనమాట మా స్నేహితురాలు
అవునా
చెయ్యండి మీక్ కూడా ఏమన్నా ఉపశమనం ఉంటుందో తెలి తెలుస్తది కదా
అయితే ననేేమో చాయ్ వెట్కొన్ దాగుతా అండి తలకాయ నొప్పి లేశ్నప్పుడల్ల నా వల్ల కాకపోతేగా
ఊక చాయ్ తాగొద్దండి ఊరి చాయ్ తాగితే క ఆకలి కూడా గాదు ఆకలిని చంపేస్తది ఛాయ్ ఊ తాగడం వల్ల గూడ
కానీ నా చఛాయ్ నేనంటే నాకు చఛాయ్ ఫేవరెట్ అండి చాయ్ లవర్ నేను
అవునాండి మరి అంత చాయ్ తాగద్ కదండి షుగర్ షుగర్ షుగర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవద్దు కదా మనం హలో షుగర్ క్వాంటిటీ ఎక్కువ తీసు
మా ఇంట్లో రోజు జుకి మూడు సార్లు చాయ్ పెతారు కానీ నేనైతే ఐదు సార్లు తాగు త
ఓకే అండి మరి హలో
ఏ ఏ ఓకే ఒక్కొక్క సెలం వేసినప్పుడు తాగచ్చు సరే అండి మరి